బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి
ఏమి ఎలా ఉన్నారండి పిల్లలు అంతా సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి
సమ్మర్ హాలిడేస్ అయిపోయినయి వెదర్ చేంజ్ అయ్యే సరికీ పిల్లలకి కొంచెం హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి
ఓహో
ఉ
అబ్బాయికి కూడా మా అమ్మాయికి కూడా అంతే అండి ఫస్ట్ హాస్పిటల్ కి వెళ్ళసాం మేము వాళ్లకు బాగా ఇ ఇప్పుడు చేంజ్ అవ్వడం వల్ల కోల్డ్ కాఫ్ ఎక్కువ అయిపోయిందండి ఫీవర్ కూడా
ఆ వదర్ వెదర్ చేంజ్ అయితుంటే ఫీవర్ స్టార్ట్ అవుతుంటది కోల్డ్ మా అన్నయ్య ముగ్గురు పిల్లలకి ఇక అంతేనండి వెదర్ చేంజ్ అయ్యింది ముగ్గురు పిల్లలకి ఫీవరు కొంచెం ఆ కోల్డ్ అట్లా ఉంది ఒక టూ డేస్ నుంచి మా పెద్ద బాబు కూడా కొంచెం ఫీవరు కోల్డ్ ఆ బాడీ మీద కొంచెం స్పాట్స్ రావడం ఇచ్చి అలా జరిగి
ఎందుకంటే అసలు అది ఆటోమేటిక్ చేంజ్ అయిపోతది కదండి వెదరు వెదర్ చేంజ్ అవ్వడం వల్ల
అవును వ వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ గా బాడీ లో ఇమ్యూనిటీ పవర్ అనేది పిల్లలకి తక్కువ ఉంటది కాబట్టి కొంచెం ఈ వెదర్ నుంచి ఆ వెదర్ కి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట అలవాటు పడడానికి
అలవాటు పడనికి ఓకే బాడి అనేది అలవాటు పడ ఇ ఇన్ని రోజులు ఏందంటే త్రీ మంత్స్ మరిీ టూ మచ్ గ ఎండలు కొట్టినాయి కదండి
ఆ టూ మచ్చులు ఎండ కొట్టడము ఎండ రావడము దానికి తోడు ఏసీలో ఉండడము ఈ నాచురల్ దానికి కాకుండా ఈ ఏ ఏసీ టెంపరేచర్ కి అలవాటు
ఏ ఈ ఏసీ కూలర్ లకి అలవాటు పడి పడి సడన్ గా బయటకి రావడం వల్ల ఇది క్లైమేటు
హ
ఇమ్యూనిటీ పవర్స్ అనేది లోపలనేయని మొత్తం చల్లబడుంటయి కదండి ఇక
ఆ దాని వల్ల ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంద అనమాట సో అందుకనే మళ్ళీ ఈ వాతావరణం కొంచెం అలవాటుయిన దాకా అలవాటు అంటే ఒక వన్ వీక్ టూ వీక్స్ అలా అయితే కొంచెం ప్రాబ్లం ఉండదులే
అవునండి కానీ ఈ వర్షాలు పడడం వల్ల దోమలైతే అయితే విపరీతంగా వస్తున్నాయండి
ఆ ఈ వర్షాలు ఏది సమ్మర్ లో అలా ఏమిండ సమ్మర్ లో కంటే కూడా మనకి ఈ టైం లోనే ఎక్కువ
ఓ అదే చాలా మటుకు వర్ష వర్షాల వల్ల అసలు మొన్నటి దాకా అసలు దోమలే లేవండి అసలు టూ మంత్స్ గ అసలు దోమలే కనీపీయాలా అసలు
అవునవును
అసలు ఎడ దాసుకుని ఎడగుడ్లు పెట్టి బతికినయో గాని ఇప్పుడు మరి ఓ ఇ వచ్చుడు వచ్చుడే వర్షాలు రెండు పడంగానే కతం
ఆ సమ్మర్ వేడికి అవి బయటికి రాకుండా అలా ఉండిపోతాయన్నమాట ఈ వాతావరణం ఒక చినుకు పడగానే ఈ మాయిశ్చరైజర్ కి అనేది కొంచెం యాక్టివ్ అయిపోతాయి అవి
అవునండి అవును
హ్మ్
అయితే ఈ మామూలుగా సమ్మర్ కు మనుషులు చాలా మంది చనిపోయినారు కానీ నేనే నేనే మనుకున్నా అంటే అచలు అసలు దోమలే లేవు మొత్తానికి అన్నీ చచ్చిపోయినయి అనుకున్నా గాని అవి ఇప్పుడుప్పుడు బయటికి వెళ్తుంటే అర్థమైనయి ఛీ
అలా ఉండవు అవి కొంచెం బయటకు వచ్చేసి ఎట్లా అంటే కొంచెం కొత్త ప్రపంచం స్టార్ట్ అవుతుంది కదా వాటికి కి యాక్టివ్ ఎక్కువ ఉంటాయి అనమాట ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి ఈవెన్ మనుషు కి మీద ఇట్లా కుట్టగానే ఏంటంటే కొంచెం వైరల్ ఫీవర్స్ రావడము టైఫాయిడు డెంగ్యూస్ సంథింగ్ అలా ఈ వర్షాకాలం స్టార్టింగ్ లో అవన్నీ స్టార్ట్ అవుతుంటాయి స్ప్రెడ్ అవుతుంటాయి ఇంకా పిల్లలు ఉన్న దగ్గర ఒకరి నుంచి ఒకరికి
అవునండి ఇక ఇప్పుడు వర్షాల వల్ల మూసి కాలువలు బాగా ఎక్కువ రావడం వల్ల ఇక ఇప్పుడు స్టార్ట్ అయితయండి అసలు అవీటికి ఫుల్గా బ్లడ్ డొనేట్ చేయనికి మనం రెడీగా ఉండాల
ఆ ప్రతి దగ్గర కూడా
ఆ ప్రతి ఏరియాలలో ఖచ్చితంగా ఇప్పుడు దోమల మందు కూడా బాగా కొడుతుంటారు ఇదే సీజన్ లోనేండి
ఆ డాక్టర్స్ కూడా ఆ డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు ప్చ్ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలే పిల్లలకి ఎందంటే ఎప్పటికప్పుడు టెంపరేచర్ అది చెక్ చేయడము ఆ కొంచెం టెంపరేచర్ స్టార్ట్ అయిందంటే వెంటనే మెడిసిన్ ఇవ్వడము వాళ్ళకి అలా అటెండెస్ చేస్తుండాలని చెప్పేసి నేను మా బాబుని తీసుకెళ్తే డాక్టర్ చాలా బా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఆ పిల్లలకి ఏంటంటే అది స్కూల్ కి వెళ్లారనుకో పిల్లలు ఒకరి నుంచి ఇంకొకరికి స్పెడ్ అవుతుంటది అది ఒక్కరితో ఒక్కరితో పోయ్యేది కాకుండా మళ్ళీ అందరికీ స్ప్రెడ్ అవుతుంటది
అవును
సో
మా పాపకు కూడా మా పాపకు కూడా అట్లనే అయిపోయిందండి ఇప్పుడు స్కూల్ కి ఆమె మంచిగానే వెళ్ళింది టూ డేస్ నుంచి మంచిగానే వెళ్ళింది కాని మొత్తం వచ్చేయి అంటే నాకు తెలిసిన కాడికయితే అంటే స్కూల్ లో ఎవరికో ఒకరికి ఫీవర్ రావడం వల్ల లోపల ఉన్నా మనకు కూడా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటే తట్టుకునే కెపాసిటీ ఉంటది అన్నట్టు ఇక లేకపోతే ఇగ కొంచెం తొందరగా వచ్చేస్తది అలా
అవు ఆ అంతే ఇంకా ఇంట్లో అయితే ఇద్దరు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న చో దగ్గర మాత్రం కంపల్సరీ ముగ్గురికి స్ప్రెడ్ అవుతాది అది
అవునండి అవునవును ఖచ్చితంగా అసలు అది ఆటోమేటిక్ స్ప్రెడ్డ్ అయిపోతదిగా ఇంట్లా అసలు మనం చిన్న పిల్లల కు ఎక్కువ తొందరగా అటాక్ అయితదంట పెద్దవాళ్ళ కన్నా అట్ల
ఉమ్మ్ తొందరగా అటాక్ అవుతది డాక్టర్స్ ఎలా అంటున్నారంటే కొంచెం గోరువెచ్చ నీళ్ళ తాపడం ఎన్ని రోజులు మొ త్తం బాగా కూలింగ్ వాటర్ తాగి ఐస్ క్రీమ్స్ అవి ఇవి తిన్నారు కదా ఆహ్ సో ఇంకా ఈ టైంలో కొంచెం గోరు వెచ్చటి నీళ్లు వే వేడి చేసి చల్లార్చిన వా టర్ ఉంటాయి కదా అవి తాపమని చెప్పేసి అంటున్నారు లోపల ఏదైనా ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉన్న ఏదన్నా సంథింగ్ ఏదైనా ఉన్నా గాని క్లియర్ అవుతుంది ఆ ఏం ఈ జలుబు దగ్గు లాంటివి కూడా రావు నైట్ టైంలో పాలు ఒకవేళ పాలు తాగిన సరే మిరియాలు ఆ కొంచెం పసుపు ఏసి బాగా మర్లిచేసి ఆ పాలు తాపండి పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది యాంటీ ఏజెంట్స్ అనేవి బా బాడీ లోపల ఎక్కువసేపు ఉండవు అని చెప్పేసి అంటున్నారు
ఆహా ఓకే అది ఏం లేదండి ఇప్పుడు అంటే చాలా మంది ఆవిరి పడ్ తరు కదా ఇట్లా పసుపు ఏదన్నా ఏసుకొని పడతారు కదా అది మంచిదేనాండి హెల్త్‌కు
ఆ చాలా బెటర్ అండి ఇప్పుడు వాతావరణానికి చలికాలంలో వర్షాకాలంలో ఏందంటే లోపల లంగ్స్‌లో లోడై ఉంటది కూలింగ్ అంతా అది మొత్తం క్లియర్ అయిపోతది అనమాట ఈ వేడి లోపలికి ఎళ్ళడం వల్ల ముక్కులో నుంచి మన ఉమ్ వా టర్ వస్తుంటాయి మనం అవి తీసుకోగానే మనకి ఏందంటే బ్రీత్ ఈజీ టాబ్లెట్స్ అనేవి ఉంటాయి ఆ టాబ్లెట్స్ ఏసుకొని అవి ఆవిరి తీసుకోగానే నోస్ లో నుంచి ఐస్ లో నుంచి వాటర్ రావడము బయటికి అ వేడంతా లోపల ఉన్నా ఇమ్యూ అదంతా నిమ్ము అదంతా బయటకు వచ్చేసి ఉంటది
ఆహా ఓకే అండి
ఆ సో దాంతో ప్రాబ్లం ఉండదన్నమాట
ఓ ఓకే ఎందుకంటే చాలా మటుకు అదే అంటారు కదా చెయ్యొచ్చా లేదా లేకపోతే లంగ్స్‌ కు ఏమన్నా ఇన్ఫెక్షన్ అయ్యి తోటు క్యాన్సర్ ఏమన్నా ఇట్లా ఇన్ఫెక్షన్
అట్లేం ఉండదు చాలా ఫ్రీగా ఉంటది అనమాట మనకి ఇప్పుడు జలుబు చేసింది అనుకో నోస్ అనేది క్లియర్‌గా బ్రీతింగ్ అనేది క్లియర్‌గా రాదు ఈవెన్ పిల్లలకైనా సరే మనకైనా సరే ఏందంటే ఆ విరి వేడి అనేది లోపలికి పోయిన తర్వాతకి ఆ నోస్ అనేది కొంచెం ఫ్రీ అవుతుంటది
ఆహా ఓకే అండి
ఆ ఫ్రీ అయి కొంచెం లోపలికి బ్రీతింగ్ అనేది లోపలికి బయటికి జరుగుతుంటది అనమాట
అవునండి అవును
దాని వల్ల ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంటది
ఓకే అంటే ఇప్పుడు మనం మెడిసిన్స్ కూడా వాడుతుంటే బెస్ట్
ఆ దానికి మెడిసిన్స్ వాడితే ఇంకా బెటర్‌గా ఉంటది మనకి మామూలుగా అయితే బ్రీతిది చిన్నపిల్లకి ఎట్లా అంటే పిల్లలకి వీక్స్ వెబోరు అవి రాస్తుంటాము వాటికంటే కూడా ఈ టైమ్‌లో ఈ సిచ్యువేషన్‌లో ఈ రైనింగ్ సీజన్ వింటర్ సీజన్‌లో ఎట్లా అంటే అవి బ్రీతిజీ టాబ్లెట్స్ తెచ్చుకొని వాటి ద్వారా మనం బ్రీతింగ్ అనేది వాళ్ళకి ఇచ్చామనుకోండి ఈ నెబిలైజర్ ద్వారా వాళ్ళకి బ్రీతింగ్ ఇచ్చామనుకో చాలా ఫ్రీ అవుతారు
ఆ నిబ్లేజారు చాలా మటుకు ప్రతి హాస్పిటల్లో చిన్నపిల్లక్కు పెడతారండి నేను బా గమనించాను అది ఎందుకంటే వాళ్ళకి తొందరగా అది లిక్విడ్ పోసి పెడతారు అది తొందరగా కోల్డ్ వచ్చిన వాళ్ళకి బాగా పని చేేస్తాయి అని అంటారు
ఆ పిల్లల్క్ ఎక్కువ కోల్డ్ మనం అబ్జర్వ్ చేసినా గాని పిల్లలకే చాలా వరకు కోల్డ్ అనేది ఎక్కువ ఉంటుంది అ మనం ఒకటి పెద్దవాళ్ళంము కొంచం ఆ కోల్డ్ అయితేనే కొంచెం హెడ్ ఎక్ రావడం మనం తట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం
అవునండి అవును
సో ఇంకా వాళ్ళ పిల్లలు కదా ఇంకా వాళ్ళు్ఖరీ చేయాలంటే చాలా బయటికి ఎక్స్ప్లయిన్ చెయలేరు నాకు లోపల్ సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చెయ్యలేరు వాళ్ళు
చెప్పుకోలేరు
ఆ సో అది మనం అబ్జర్వ్ చేసుకుని వెంటనే ఇక కేర్ తీసుకొని బ్రేత్ ఈజీ టాబ్లెట్స్ వేసే వాళ్ళకి బ్రీతింగ్ అనేది ఇస్తుంటే నైట్ పడుకునేటప్పుడు నిద్రలో డిస్టర్బెన్స్ అనేది లేకుండా హ్యాపీగా పడుకుంటారు
అవునండి అది కరెక్ట్ అ కానీ మర్ మరి నైట్ టైమ్ అయితే చాలా ఇబ్బంది అయిపోతది అండి
ఆ ఇంకా వాళ్ళు ఈ ఏసీ అలవాటు ఇ గాలికి అలవాటు పడి ఈ వెదర్ లో అవి ఆఫ్ చేసి పడుకోమంటే పడుకోరు యాక్సెప్ట్ చెయ్యరు అస్సలు
చెయ్యారు చెయ్యారు అసలు
చెయ్యరు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినా గాని నా లేదు మధ్యలో లేసి నాకు అది కావాల్సినంది సిందే ఫ్యాన్ ఉండాల్సిందే ఏసీ ఉండాల్సిందే అని చెప్పేసి ఇంకా ఏడుస్తా ఉంటారు
అవునండి
అవి వేస్తేనేమో బ్రీతింగ్ రాక వాళ్ళకి తెలీదు ఓహో నా దీని ద్వారా నాకు ఎఫెక్ట్ అవుతుందిన్న సంగతి తెలీదు మనం ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం చేసుకోరు
చేస్కోరు కరెక్ట్ ఆదిమాత్రం
ంగ్ బ్రీతింగ్ నబిలైజర్ పెట్టేసి పడుకోబడితే ఇంకా ప్రశాంతంగా పడుకుంటారు
కష్టమండి ఎందుకంటే కూలందరూ బాగా ఈ మ ద్దల మామూలుగా కూలార్ముంగట పండుకొని బాగా పిల్లలు బాగా అలవాటు అయిపోయి పోయి అవి అది ఆప్ చేస్తా అంటే ఈ ఖచ్చితంగా అసలు మరీ టూ మచ్గ చేస్తారండి ముంగటనే కూలర్ ముంగటనే పండుకుంటారండి
ఆ తల మొత్తం ఇంకా దాంట్లో పెట్టేసి ఇలా రావాలి నాకిక్కా అన్నట్టు
ఖచ్చితంగా ఫ్యాన్ అన్న ఎద్దామంటే ఫ్యాన్ వేసినా సరే ఖచ్చితంగా కూలర్ ఖచ్చితంగా ఉండాలి
ఉండాల్సిందే వాళ్ళకి ఇంకా వాళ్ళకేమో మనం చెప్తే అర్ధం చేస్కునే సిచ్యువేషన్ కాదు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఇలా వద్దు అని చెప్తే వినే పరిస్థితి కాదు
అవునండి కరెక్ట్
ఆ సో ఇంకా సర్లే క్యారియానా వాళ్ళని వాళ్ళ కలా వదిలేసి తర్వాత కేరింగ్ అనేది మనం ఇవ్వాల్సిన కేరింగ్ అనేది మనం కూడా ఇస్తే ప్రాబ్లం ఉండదు
అవునండి ఇగ మనము ఇ చెప్పి చూపించుకున్నారు కన్నా ఏలు వాళ్ళు వినలేరండి ఇ మనం మనం చెప్తే అస్సలు వినలేరు వాళ్ళ తగ్గట్టు మనం నడుచు కొంటె ఎలాల్సిందిగా తప్పదిగా
వాళ్ళ వేలో మనం నడవాల్సిందే తప్పించి మన వేలో వాళ్ళు నడవరు
అంత ఏమనలేమండి ఇగ వాళ్ళని అసలు మనం ఏమన్నా కొట్టలన్న చాలా ఇబ్బంది అండి ఆ టైం లాచ్చు వినకపోతే చిరాకు వచ్చినా గానీ కొట్టాలన్నా తిట్టాలన్నా చాలా కష్టం అండి
ఒకే అండి
ఓకే అండి మలి
ఆ ఓకే బాయ్